హలో
హలో
హలో
హలో ఏ చేసావ్
ఏమి చే అసలను ఎం చేస్తున్నా
ఇది తన్నావా తిన్నావా
తిన్నా తిన్నా నువ్వుతిన్నావా
తిన్నన
ఏం తిన్నావు
హు హ్మ్
ఎం తిన్నావు రాయిస్థానే
రైస్ తోని
హ్మ్ ఆహా అ
కన్నవు హ్మ్
హ బయటకి బయటకి
హ్మ్ హ్మ్ సరా నీ చెప్తున్నావు నేను నేను ఇంట్లో ఉన్నా ఆ
అ ఆ
ఉమ్
స్టార్ట్ చేసినవా చదవడం చదవడం స్టార్ట్ చేసినవా
లే ఇయాలేగా బస్ బస్ బస్
అంతేగా
చల్ నైటు
ఏంటిదీ
నేను నైట్ స్టార్ట్ చెయ్ అంటున్నా ఏడ
నైటి ఎస్ తవా
అంటే
ఎక్కడా బిజీ బిజీ ఉన్నా నేను పెడుతా తీ ఎప్పుడు పెట్టాలి ఈ రోజ్ అయి తే కాదు అనుకో ఎల్లుండేవి కూడ కాదనుకో, రేపు అయిపోయినంక పెడతా, పెట్టాల వద్దు కాదు కాదు కాదు, ఇంటర్నల్ అయిపోయినంక పెడతా ఖాళీయే కదా ఆ రోజు. హలో హలో హలో
కొనింది ఏమన పోయిందో
ఏ ఇంటర్నల్ అయిపోయినంక పెడు తే ఇప్పుడేమో రాస్తవా
ఏ తెల్లగా ఏంది
ఆ చెప్పు చెప్పు ఇనిపిస్తుంది
ఇరోజు టైమే లేదు కాదు ఏమంటే
ఈరోజ్ రాస్తాారా ఈ రోజు రాస్తావా
ఆ ఇది వదిలి
కొన్ని పెడతామరి అన్ని కావు హు,
మ్మ్ ఉహ్మ్ ఉహు
నీ సిగ్నల్లేవ్ పాడ్లేవ్ బయట పో హ్మ్
రాస్తాంటున్నాయే రాత్త అంటున్నా
సరే సరే పడతుది
ఆ సరే అరే స సరే అ సాల బైట ను ఉన్నా అ
ఆ
రాషినవ నువ్వు
ఏంటి అన్ని? ఏం రాయలే
ఓ ఏ గు
అంత సగం. ఏమ్ రాయాలి. ఏం రాసినా అంటున్నావ్?
కా అన్ని ఆన్సర్లు నీ దాంట్ల
అయ్యా అవును నోడ్స్ నా దగ్గర లేదు మేడం తీసుకుంది నో సో మార్చిపోయినా. నిజం ప్రమ్ బైండింగ్ చేయిపించ్కుంటం తీసుకుందాం బైండింగ్ చేయించుకుంటదంటా మ్యామ్ నోట్స్
ఎప్పుడు?
ఆఫ్టర్నూన్ తీసుకుంది. రేపు వచ్చి తీసుకో న ఏ పో అ ఎంది అ కోసం ఆరు పెడతారు
ఎందుకు ఉనావు ఎ నువ్వు వేస్ట్ మొ బర బరలపా బా
ఏం
ఆ ఏంది
అయితది ఎందుకు తీడుతున్నా వేస్ట్ ఫెలో
ఏ
అగొ అగో బ్రేక్ అయితాంది. బయటికి పో. వేరే ఏమైనా స్టార్ట్ చేయొచ్చు కదా ఊకే డబ్బులు పీ డబ్బులు పీ అని మొరుగుతావ్
ఏ వేస్ట్ ఫెల్లో
డిఎస్పి సదువుకోరా ఆ అక్కట ఏడెబ్ పడె ఏడ ప
చెప్పలీ నువ్వే
ఇంకా చెప్పలి నువ్వే చెప్ప
ఏరియా ఉన్నాయ్ ఇంకా
డి ఎస్ పి
డి ఎస్ పి
డి ఎస్ పి అంది ది
బిఎల్ఎస్ అయ్యింది ఏ ఎం కాలు నువ్ అన్ ఏ మాట్లాడకు అట్ల
హల్లవర్స్ ఓడతా ఉన్న మ్యాచ్
ఎందుకు ఎందుకు ఒర్రుగుతున్నావ్ ఎందుకు ఒర్రుతున్నావ్
ఎట్లా
హలో
ఎట్లా
ఎందుకు ఒర్రుతున్నావ్ ఎందు కొర్రు తున్నా
ఏం లేదు ఊకేనే టైం పాస్
ఊ టైం పాస్
ఎం
హరే రామా సిగ్నల్ కొను మీ దగ్గర సిగ్నల్సే లేవు వాయిస్ స్టక్ ఐతుంది
ఇంకా
అమ్మ వాయిస్ స్ట్రక్ అయితుంది సిగ్ల్స్స్ట్రిక్ లేవు నీ దగ్గర హలో హలో హలో హలో హలో హలో హలో హలో చెవుట హలో హలో అంటుంటే చెవులు దొబ్బినాయ.
నా
ఆ వేస్టఫెలో,
వినపడతలేదా.
ఏం వినిపి ఏం వినిపిస్తులే నాకు సిగ్నల్స్ లేవు. పాడలేవు నీ దగ్గర
ఇన పడత లేదు హలో ఆ ఆ ఇన పడలేదా.
వినిపిస్తూ
ఏం మాట్లాడేది వినపడతాలేదా నీకు
ఇనిపిస్తుంది ఇప్పుడు విన్పిస్తూ విన్పిస్తూ స్తుంది. వినిపిస్తుంది.
సరే సరే
ఎ అమ్మా ఎన్ని సార్లు ఓర్వినవ్.
నువ్వు లప్పవు.
ఎయ్
ఎయి
ఉ
ఉం
ఫ్రైడే రోజే అయిపోయింద. అట కదా. మీన్స్ ఫ్రాడే రోజే అయిపోయిద ఎంట కదా అటెండన్స్.
ఏయీ
తెల్వదు.
నువ్వు లప్ప అంటే తెలువది నీకు
ఎవ్వరు అసలు అటెండెన్స్ ఎ తీసుకో కుంటలే అటెండెన్స్ తీసుకుంటలే
అవును మరి హ